హయ్ అండి ఎలా ఉన్నారు అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఉ బాగున్నామండి ఏం చేస్తున్నారు అండి
ఏం లేదండి ఊరికే కూర్చోన్నానండి ఏ ముగ్ కొంచెం అంటే ఫంక్షన్ క్షన్ ఉందండి నెక్స్ట్ వీక్ లో అందుకే ఒక బ్లౌజ్ కుట్టుదామని కూర్చున్నాను అండి
ఓకే ఓకే ఎవరు మీరు వెళ్తున్నారా పంక్షన్ కి
అవునండి
ఏంటండి మ్యారేజ్ ఏ ఫంక్షన్
అవునండి మ్యారేజ్కే అండి మా మా రిలేటివ్ వాళ్ళు తన కూతుర్ది పెళ్లి ఉంది నెక్స్ట్ వీక్ లో అందుకే ఓ బ్లౌజ్ కుడదామని కూర్చున్నానండి
ఓ వచ్చా మీకు కుట్టడము
ఆ వచ్చు అండి
ఉ బాగా నేర్చుకున్నరండి మీరే మేలు
నేర్చుకోళ్ల కదండి వాళ్ళకి ఇవ్వాళ్ళ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అదేమో మనమే కుట్టుకుంటే ఫ్రీగా కు ట్టుకోవచ్చు
అంతే లేండి చేతిలో పనే కదా
అవును అండి
నేర్చి పెట్టుకోవాలండి అన్ని పనులు ఏ సమయంలో ఏది హెల్ప్ అవుతుందో తెలిదు మనకి
ఆ అవునండి
అన్నీ నేర్చుకొని పెట్టుకోండల్లా ఏ సమయంలో ఏదన్న యూజ్ అవ్వచ్చు నేను వెళ్ళాలండి నెక్స్ట్ వీక్ లో మా ఫ్రెండ్ది మ్యారేజ్ ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిది
అవునా అండి ఏమండి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అండి
నాకు తెలిసి లవ్వే అనిపిస్తుందండి కానీ వాళ్ళు చెప్పడం లేదు ఇప్పుడు అన్న కాకముందే చెల్లి తమ్ముడుకి చేతన్నారు అదే ఆ అదే అడిగితే ఆ పిల్లల్ని ఏమో వాడు చేసుకుంటాడు చేతాన్నామని ఆ వాళ్ళ అన్నానే వాళ్ళ అన్న నా ఫ్రెండ్
అవునండి
సరే అంటి తుండి ఇప్పుడు ఏ మ్యారేజ్ అయినా కొంచెం ఏమంటారు అండర్స్టాండింగ్ అనేది లేదు లేండి
అవునండి ఇప్పుడు ఎవరు లైఫ్ వాళ్ళది అయిపోయింది కదా
ఉ అవును ఊరుకే లవ్ మ్యరేజ్ డు అరేంజ్ మ్యారేజ్ ఏమంటే అరేంజ్ మ్యారేజ్ వల్ల కొన్ని యూజెస్ ఉన్నాయండి
ఆ
ఎంత అంటే ఇప్పుడు లావ్ మ్యారేజ్ చేసుకొని పోయినామనుకోండి ఏందన్నా మనకు అవసరం వచ్చే ఎవరు డబ్బులు హెల్ప్ చేయరు మనతో ఉండవు ఎందుకంటే మనం మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ఏమిండదా లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడుకి ఆ ఇంకా టెన్షన్ టెన్షన్ వాళ్లకు దొరక్కకూడదు వీళ్ళకి దొరక్కకూడదు ఏమన్నా గొడవలు అయితే ఆ భయమే ఉంటుంది మన మైండ్ లో
అంటే ఖచ్చితంగా గొడవలు అయ్యా అయితయి కదండీ వాళ్లు అన్ని అంత కష్టపడి పెంచుంటారు వాళ్ళు వాళ్ల గురించి కూడా ఆలోచించాల కదా
అదైతే వాస్తవం వాళ్ళు అట్లు ఉన్నప్పుడు అంటే పేరెంట్స్ కన్నా చెప్పాలా చెప్పరు ఎందుకంటే భయం
అవునండి
ఒప్పుకోరని మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ముస్లిం అమ్బాయిని తెచ్చుకొని పోయినండి రీసెంట్ గా అంటే లవ్ మ్యారేజ్ ఏమంటే తనకి మ్యారేజ్ ఏట్ లేదని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళు తిట్టి వాళ్ళిద్దర్నీ పంపించేసినారు ఇంటికి ఏంటో అండి ఊరికే లవ్వు లవ్వు అని పడతారు గాని పెద్ద వాళ్ళు చెప్పిన మాట వింటేనే బెస్ట్ అని నా ఒపీనియన్
అవునండి ఇప్పుడు మనకి ఏమైనా కష్టం వచ్చినా కూడా వాళ్లే కదండీ ఉంటారు పెద్దవాళ్ళు
అదే లవ్ మ్యారేజ్ చేసుకో అదే లవ్ మ్యారేజ్ చేసుకోకపోతే ఎవరు సపోర్ట్ ఉండరు
అవునండి అదేమో నిజమే అస్సలు సపోర్ట్ చేయరండి
డబ్బులు గాని ఒకవేళ వాళ్ల భార్య ప్రెగ్నెంట్ అయిపోయిన ఏమనైనా హాస్పిటల్ పోతే డబ్బులు ఎంత అవసరమ అయితే అని ఆ సమయంలో ఎవ్వరు హెల్ప్
అంటే ఏందో అండి వాళ్ళ అసలు ఆలోచించార అనుకుంటానండి ఆ టైంలో ఎంత చెప్పినా వినరు అలా వెళ్ళిపోతారు
అవునవును మల్లెం వెళ్ళిపోతారు ఆ తర్వాత వచ్చే సిచువేషన్ కూడా ఆలోచించాలి వాళ్ళు
కానీ అరేంజ్ మ్యారేజ్ స్ బాగుంటాయి కదండీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఫ్యామిలీ
పేరెంట్స్ పక్కా సపోర్ట్ ఉంది ఇటు సైడ్ నుంచి ఆ వాళ్ల పేర వీళ్లు అసలా అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అటు సైడ్ నుంచి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంకా అమ్మాయికి ఎవరైనా బ్రదర్ ఉంటే బ్రదర్ ఇక అందరు సపోర్ట్ దొరుకుతుంది
అందరూ సపోర్ట్ ఉంటది అందరూ బాగా చూసు ఉంటారు కదా
ఆ అమ్మాయి కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ అనుకోండి వాళ్ల దగ్గరుండి మరి చూసుకుంటారు అంటే ఇప్పుడు మన అమ్మ వాళ్లకి బాగా తెలిసిద్ది అది ప్రెగ్నెన్సీ సమయంలో ఏ విధంగా ఉండాల్నా వాళ్ళు ఏమేం చేయాల్నా అని బాగా ఐడియా ఉంటది వాళ్లకి చెప్తారన్నమాట ఆ ఇప్పుడు వాళ్ళు వెంటర్గా వెళ్తే ఎవరు చెప్తారు ఫస్ట్ మాట్లాడినే మాట్లాడరు వాళ్ళతో
అవునండి అవును కానీ ఏంటోనండి ఇప్పుడు ఎవరు అ ఎంతగా ఆలోచించారండి. మా లైఫ్ మా ఇష్టం అన్నట్టు పోతూ ఉంటారండి.
అదే అది ఒక ఏజ్ వచ్చేసింది. కదా అంతా తెలిసింటది కదా వాళ్ళు అన్నికట్లా
కానీ ఎంత తెలుసున్నా కూడా పేరెంట్స్ హెల్ప్ లేకుంటే ఇప్పుడు వాళ్ళు తోడుగా ఉం అంటేనే కదండి ధైర్యం మనకు కూడా
అవునవును ప్రతిదీ ఒక మన పెద్దోళ్ళు అయిపోయినామో మనమే సాల్వ్ చేసుకుంటామంటే కాదు కదా
అవునండి అవును
కొన్ని కొన్ని మన పెద్దవాళ్ళు మాట్లాడి తేల్చేదే ఉంటాయి. సమస్యలు
కొన్ని ఇప్పుడు మనకు తెలిసి తెలిసి ఉండదు ఎలాంటి టైమ్ లో ఏం చేయాలని ఇప్పుడు పేరెంట్స్ కదండి. పేరెంట్స్ ఉంటాయి కదండి వాళ్ళు చెప్తారు. అంతా ఏలా చెయ్యాలి ఏం చెయాలి అని చెప్పి
అవునవును ఈ కాలం పిల్లలకి ఏం తెలియదులేవే ఊరికే ఇస్టా అని ఎక్కించుకుంటారు. ఊరికి ఫాలోవర్స్ కొట్టుకొని ఊరికిరికకే ఎందుకో మెసేజ్ లు చేసేసుకొని దాని ఊరికే తెలిసి తెలియని వయసు లో లవ్వు అని అది ఇదని ఊరికే అంటారు లవ్వనే పొయ్యే ముందు వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తే అంత వరకు పోరు ఫస్ట్
అవునండి అవును అదేమో నిజమే కానీ కొంతమందికి అది ఏం ఉండదండి నా లైఫ్ నా ఇష్టం అన్నట్టు పోతూ ఉంటారు.
అట్న వాల్ల మనం ఏం చెస్తాం అండి ఇంక మనం ఏం చెయలేం వాళ్ళకి ఏదో రోజు అనిపిస్తది గదా
అంటే ఇలాంటి వాళ్ళు కూడా అనిపిస్తుంది. మా అమ్మ వాళ్ళు ఉన్నంటే నాతో పాటు టు బాగుండేది అని కానీ అప్పుడు అప్పుడు వాళ్ళు ఏంతానుకున్న ప్రయోజనం ఉండదు కదండి అప్పుడు
అప్పుడు ఉండరు దగ్గర వాళ్ళు కావాలనుకున్నా
ఆ
ఇంకండి ఏదైనా మనం ఒక పని చేసేప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించేలా అది ఈ విషయము లవ్వు పెళ్లి ఇదనే కాదు ఏ విషయమైనా సరే
అవునండి అవును
తప్పా రైటా ఒకవేళ వాళ్ళ తప్పైతే మనం వాళ్ళని అడగచ్చు తప్పేం కాదు. వాళ్ళం కాకుండ ఎవరిని అడుగుతాం మనం
అవునండి ఇప్పుడు మనం ఇప్పుడు ఏమైనా ఇప్పుడు కొంతమంది ఉంటారు కదండి. ఇప్పుడు ఒక చిన్న గా ఏమైనా వర్క్ చేయాలన్నా కూడా అమ్మ నాన్నను అడిగి వాళ్ళు ఒప్పుకుంటేనే చేస్తారు కదండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు తెలిసి ఉంటది వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళు అనుభవం ఉంటుంది. అనే కదండి ఆడు తెలుసు ఆ
బాగా ఐడియా ఉంటుంది
కానీ ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్ అంతా చాలా బాగా చేస్తున్నారు కదండి ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ తోటాల్లో చేస్తున్నారు
అవునవును ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ వల్ల యూజెస్ ఏమంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది లేదంటే ఇంకో ఏదైనా ఫంక్షన్ చేయాలే ఆన్నా గూడా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి చేస్తారు వాళ్ళకి, అటు సైడ్ ఇటు సైడు అదే మ నేను చూసుకున్నట్లే, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడా అమ్మాయికి సీమంతం చేసే కానీ, ఏమి అసలు ఏమి లేదు. అసలు అంత ఏందో లేండి. ఏదో ఆ పిల్లాంగ ఏదో అనుకోకుండా అయిపోయింది ఇంకా, ఉన్న ఉన్న బతికి సచ్ చ్చినా బతికిన వాంతోనే అన్నట్లు ఉంది ఆ పిల్ల ఒక అమ్మాయి.
ఉమ్ ప్చ్ కానీ అలా ఉంటే వాళ్ళకు కూడా ఉంటాది కదా మా పేరెంట్స్ ర్చునింటే బాగుండు అని అండి, వీళ్ళు గుడా ఆలోచించాల గదా. అట్లీస్ట్ ఒకసారి అడుగుదాం ఇంట్లో, ఒప్పుకుంటారేమో
ఆ అదే అండి, ఒకవేళ నకేనంటూ ఎవరినన్న ఇష్టపడితే ఒకవేళ ఖచ్చితంగా మా ఇంట్లో ధైర్యంగా చెప్పగలనండి. తప్పేముంది మనమేం తప్పు చేయడం లేదు కదా, జస్ట్ ఇట్లా నచ్చిందని చెప్ చెప్తనము ఏమో పోయి వాళ్ళ ఇంట్లో మాట్లాడితే మాట్లాడిని మనం పేరెంట్స్ ఒప్పుకుంటే చేసుకుంటాము, ఇంగ లేదంటే ఇంక ఏం చేస్తాం ఏం చేయలేము. అంతే కదండి ఇదా వాడి
కానీ ఒకసారి అడగల్ల కదండి, అడగకుండా మనం డెసిషన్ కి తీసుకోవడం తప్పు కదండి. అడిగి తీసుకోవాలి అడిగి వాళ్ళు ఒప్పుకోలేదంటే అప్పుడు ఒప్పించుకోవాలి మనం.
అవును అడిగితేనే తెలిసేది వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, అడక్కముందు మనమే డిసైడ్ కావకూడదు ఈ కాలం పిల్లలు అసలు అంత ఆలోచించి తప్పేదో రైట్ ఏదో అంత సిచ్యువేషన్స్ లో లేర్లేండి ఈ కాలం పిల్లలు.
అవునండి అదేమో నిజమే ఎవరు ఆలోచించరండి.
నా ఎదురిస్ సరు కోపం ఎక్కువ వాళ్ళకి మంచికి చెడుకి డిఫరెన్స్ గుడా తెలీదూ కని, లవ్ అంటారు మ్యారేజ్ అంటారు. అన్నిటికన్నా ఇంగ ఏం టాస్కు అండి, ఇప్పుడు లవ్ మ్యారేజ్ నా ఏదైనా. వన్స్ మ్యారేజ్ చేసుకుంటే మనకంటూ మనకి ఏం ఉండది
అవునండి అదేమో నిజమే
డబ్బులు పైసా పైస ఎత్తి పెడితూనే ఉండాల ఇంక
అంటే అప్పటికి బాధ్యతలు వచ్చేస్తాయి కమి మిల్స్ ఉంటాయి, ఇప్పుడు మనకి మనం సబ్ పాదించుకుంటాం అప్పుడు మనకి అని కాకుండా ఇంట్లో
మనల్ని నమ్ముకొని మనల్ని నమ్ముకొని ముగ్గరు నలగరు ఉంటారప్పుడు. ఉమ్ చానా కష్టం అండి లైఫు
మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళు ఉంటారు, అలాగే ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళింటి వాళ్ళని చూడాలి, ఇక్కడా చూడాలి కదండి.
అవునండి లైఫ్ అయితే చానా కష్టం, చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది మనం.
అవునండి
వన్స్ పెళ్లి అయ్యిందా, ఇకా అప్పటి నుంచి చూసుకోండి ఇంకా రూపాయి రూపాయి ఇప్పుడు అంటే నేను ఏదన్నా తినాలనుకోని ఇంకోటి ఇంకోటైనా దర్జాగా తింటా. అయిపోతే అయిపోలే అనుకుంటా. మామలుగా ఏదన్నా కొనాలి అనుకున్న గుడ ప్చ్ వన్స్ మ్యారేజ్ అయిపోతే ఆ ఇప్పుడు నాకు బయట తినే బదులు ఇంటికి పో తింటే, అదే రెండు వందలు పెట్టి తినే బదులు రెండు రూపాయలతో అయిపోతది అన్న ఆలోచన వస్తుంది
అవునండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మా నాన్నే అండి అప్పుడు, ప్చ్ మా నాన్నే ఇప్పుడు పనికి పోతాడు కదండి.
ఓ
మా నాన్న ఇప్పుడు ఎంత లేటైనా గుడా ఇంట్లో వెయిట్ చేసి బాక్స్ తీస్కొనే పో తాడండి మా నాన్న కూడ
అదే చెప్తున్నాను కదా అదే బైట తింటే నూర్రు రూపాయలు అయిపోతది అదే ఇంట్లో దీస్కొని బోతే యావై అయిపోతుంది గాద అన్యట్లు ఊ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఇండివిజ్వల్ అయితే ఓకే ఏం కాదు కానీ మీ నాన్న నమ్ముకొని మీరు ఉన్నారు మీ అమ్మ వాళ్ళు ఉన్నారు ఆ బాధ్యత మీ నాన్నగ్ గుర్తొస్తుంది
కానీ ఇబ్బుడున్నా జనరేషన్ లో ఇంకా ఎవరు పేరెంట్స్ డెసిజన్ ఎవ్ రు వినరండి
అవ్నండి ఎందుకంటే వాళ్ళక్ తెల్దు వాళ్ళ విలువ
మేం మా మేం డిసిజన్ తీస్కొన్నామా చాలు అన్నట్లు ఉన్నారు ఇప్పుడైతే చాలా మంది
అవునవును ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ కి మర్యాదీకుండ ఉంటారో వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ విలువ తెల్దని డి వాళ్ళు ఇంక మనుషులు గాదు మూర్ఖుల్తో సమానం నా దుష్లో ఊ తప్పైనా రైటైనా మన అమ్మ మా నాన్న వాళ్ళకి మనం చొప్పుకోగల ఉ చెప్పుకోగలగాలి ఎందుకంటే వాళ్ళే మనకి చిన్నప్పున్నించి చూస్కునేది ప్పో రైటో అది ఏ విషమైనా సరే వాళ్ళక్ షెప్పల తర్వాత వాళ్ళ డెసిషన్ చూసి ఏముందండి ఒక సి సిచ్యువేషన్ వాళ్ళకి అర్థం గాదంటే మనం చొప్పుకోగలగాల వాళ్ళకి అర్థం అయ్యే వి
అర్థం చేయ్యప్ అర్థం అయ్యేటట్లు వాళ్ళ్కి ఒక్కసార్ కాకుండా రెండు మూడ్ సార్లు చొప్తే వాళ్ళు అర్థం చేస్కుంటారు కదండి ఇప్ అన్నసార్లు చెప్తున్నారు కాబట్టి కరెక్ట్ అయింటాది అని వాళ్ళు ఆలోచిస్తారు గదండి
అవునవును హంతా ఎందుకండి మన సంతోష్మే మన అమ్మ నాన్న కోరుకుండేది గూడ మన సంతోషంగా అనేది వాళ్ళు గూడేం టెయ్యరు ఆ తెల్దు ఈల్లు ఈ కాలంలో పిల్లొల్లకి ఊర్కే ఎందో ఎందో ఊర్కే
నేను వెళ్ళాల్ అనుకుంటున్నానండి ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అండి నేన్ వెళ్లే మ్యారేజ్ ఏమో
నేను అరేంజ్ మ్యారేజే అండి మాక్సిమం ఒకవేళ నాకు ఎవరన్న నచ్చితే మాత్రం నేను మా ఫేరెన్స్ జొప్యేత్త
ఆహా ఇప్పుడేమంటే అండి ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా పెళ్ళికీ ఆ అమ్మాయ్ కూడా ఫస్టొక అబ్బాయ్ న్ లవ్ చేసిందండి కాని కానీ వాళ్ళింట్లో ఒప్ కోలేదన్ చొప్పీ సరే మీర్ చొప్పినట్లు వింటానన్ చొప్పి వేరే అబ్బాయిన్ చేస్కుంటోంది
అంతే కదా అండి వాళ్ళ సం తో
ఆవునండి ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి ఏమన్నా ఇప్పుడు బాధపన్నా క్కా కొద్ది రోజుల్ బాధ పడు
మర్చిపోతారండి ఏముంది మాహా అంటే వన్ మంతు టూ మంత్సు
అంతేనండి ఎప్పుడొ ఆమ్మాయ్ బానే ఉంటది గదా ఇప్పుడ్ ఫ్యామ్లీ ఉంటది అందరూ బాగ్ చూస్కుంటారేమన్న
అహును అవునవును ఏముంది కొడుకో బిడ్డో బుడితే వాళ్ళే మర్చిపో
అహా అవునండి అదేమో నిజమే
ఏ తల్లిదండ్రులు మనకి ఏం జేస్నా మంచిదే అండి అది గుర్తుంచుకోల్ల మనం మన మనసులో వాళ్ళు ఏం జేస్నా మన మంచి కోస్మే వాళ్ళ కోస్మే ఏం జెయ్యరు
మన కోసమే చేస్తారండి ఏమున్నా మన కోస్మే ఆలోచిస్తారు కదా వాళ్ళు
అవునవునండి సరే అండి మీక్ తెల్సిన సమాచారాన్ని మాతో పంచుకునందుక్ ధన్యవాదాలండి
ఓకే అండి థ్యాంక్ యూ అండి
థాంక్యూ యు అండి బాయ్ అండి
బాయ్ అండి క్క నోవా